హలో అండి
ఉన్నారా అండి
ఆ బాగున్నామండి మీర ఎలా ఉన్నారండి
ఆ బాగున్నామండి
ఆ అండి ఏం చేస్తున్నారండి
ఏం చేయలేదండి కాలీ మీరు అండి
మేము కాలినే అండి
ఆ మీరు టెంపుల్స్ కి ఎక్కడైనా వెళ్ళారా అండి రీసెంట్ గా
ఆ వెళ్ళానండి
ఆ ఎక్కడికి వెళ్ళారండి
అరుణాచలం వెళ్లానండి మీరు అండి
ఆ మేము వెళ్ళామండి అరుణాచలం రీసెంట్ గానే చెప్పాలా అండి అరుణాచలం అంతా ఎలా ఉంటుందో
ఆ అండి నేను మా నేను వెళ్ళిన దాని నుంచి నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను మీ ఎక్స్పీరి ఎక్స్పర్రియన్స్ మీరు చెప్పండి
ఫస్ట్ వచ్చేసి మేము ఇక్కడ నుంచి బస్ బుక్ చేసుకున్నామ అండి
ఆ అండి
ఆ డైరెక్ట్ గా ఈ బెంగళూరు నుంచి తిరువనామయకి బస్ బుక్ చేసుకున్నామండి అక్కడ దిగి దిగేసాము మే వెల్ నార్మల్ వెళ్ళింది పౌర్ణమికి వెళ్ళాల అనుకున్నామండి మేము అప్పుడు చానా రష్ ఉంటారు కదాండి అసలు కాల్ తీసి కాల్ పెట్టేకుండరు
అవునండి చానా ఇబ్బంది అండి
ఆ అసలు ము మేము ఇక్కడి నుంచి బస్ బుక్ చేస్తాం కోని వెళ్ళామండి అక్కడ దిగిన తర్వాత ఆ బస్ దగ్గర నుంచి ఒక చాలా ట్వీ ట్వంటీ మినిట్స్ నడిచాలండి ఆ టెంపుల్ కి ఆ నడు అవునండి రెండు కిలోమీటర్ల అనా ఉంటుంది ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ నడిచినామండి. ఏ ఆ మే ముందే రూమ్ బుక్ చేసుకున్నాం అండి కాబట్టి సరిపోయింది లేకపోతే అక్కడికేలితే రూములు కూడా దొరకవండి పౌర్ణమాప్పుడు అసలు చాలా బిజీగా ఉంటాయండి రూమ్లు చాలా జనాలు ఉంటారు కదా
అవునండి
అసలు రూమ్లు దొరకవు ఏం దొరకవండి అ అందుకని చెప్పి మేము రూమ్ ముందే బుక్ చేసేసుకున్నమండి ఆ ఆ అక్కడికి వె తర్వాత ఇంక రూమ్ కెళ్ళి ఫ్రెష్ అయినామండి మేము వెళ్ళేసరికి నైట్ అయిందండి ఆ అందుకని ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ వద్దాం అనుకున్నామండి నైట్ పొద్దునే అంటే ఎండ కదండి అసలువు నడవలేము ఎండ ఈ ఎండాకాలం అందుకని చెప్పి నైట్ నడద్దాం అని చెప్పి అనుకున్నామండి ఆ నైట్ ఇంకా స్టార్ట్ చే స్తామండి ఒక ట్వెల్వ్ అట్లా స్టార్ట్ చేసి చేసింటే అక్కడ చాలా ఉన్నాయి కదండి గు గుళ్ళు అవన్నీ కవర్ చేస్ కొని వెళ్లాల్కి చాలాసేపు అయిందండి మోక్ష ద్వారం నుండి దూరాలండి
అవును చాలా మోక్షం వస్తుంది
ఆ చాన మోక్షం వస్తుంది అట్లా దూరమండి దానికైతే క్యూ చాలా ఉందండి అసలు అంత వెయిట్ చేసి మళ్ళీ దూరి వచ్చినామండి అక్కడ చాలా చాలా ఎంత లావ్ ఉన్నా కూడా పడతారండి
అవునండి ఆ దేవుడు ఆగ్నే అండి అలా ఉంటదండి
చనా లావుగా ఉన్నా కూడా పడతారండి బయటకు వచ్చేస్తారు అట్లంటే ఇంకా ఎంత మ మహిమ ఉంటుంది చూడండి దేవుడు
అవునండి అసలు నిజంగా అసలు
చాలా ఉంటుందండి మహిమ
అవునండి
ఆ మేము అయిపోయ దర్శనం అయిపోయేసరికి మూడు నాలుగు అయిందండి. ఇంకా అట్లనే వెంటనే ఇంకా మరి దర్శనానికి వెళ్ళామండి అక్కడ చానా క్యూ ఉన్నారండి పౌర్ణమి కాబట్టి అసలు ఫుల్లు ఆ దర్శనం చాలా సేపు అయిందండి మాకి ఒక ఐద ఆరు గంటలు పట్టి ఆ అవునండి మీ ఎంతసేపు పట్టిందండి దర్శనం
మాకి తొందరగానే అయిపోయిందండి మేము పౌర్ణమికె ఆ వెళ్ళలేదండి ఆ లేదండి నార్మల్ డేస్ లో వెళ్ళామండి
ఆ అంటే పౌర్ణమి రోజు దర్శనం చేసుకుంటే చాలా మంచిది అంటారు కదండి అందు అని చెప్పి మేము పౌర్ణమికి వెళ్ళామండి
ఆ పౌర్ణమికి వెళ్తే మేము తిరిగి రాలేమన్నట్టు
ఓకే
అట్లా మేము నార్మల్గా వెళ్ళామండి
ఆ అప్పుడు ఇంకా దర్శ నం అయిపోయేసరికి ఆ టైం అయిందండి అక్కడ ప్రసాదం చానా బాగుంటుందండి త్రానము లడ్డూ ఆ పాయసం అవునండి ఆ లడ్డూ కూడా బాగుంట ఉంటుందండి అక్కడ
అవునండి
ఆ ఆ తర్వాత ఇంకా మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్ కెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఆ తర్వాత ఇంటికి వచ్చేసామండి మళ్ళీ రిటర్న్ బస్ బుక్ చేసుకున్నాము మీకెలా అయిందండి ఎక్స్పీరియన్స్
మేమైతే ట్రైన్ కెళ్ళామండి బస్ కెళ్ళలేదు
ఆ
ట్రైన్ కెళ్ళేసి అక్కడ నుంచి ఆటోలు వెళ్ళామండి దిగినాక రైల్వే స్టేషన్ నుంచి ఎ ఎంత ఎంత రేట్లు చెప్ప తారండి అక్కడ మోసపోయి వస్తాం తెలియని వాళ్ళయితే బాగా కనుక్కొని యెళ్ళాలండి ఎంతంటే అంత అడుగుతారు మనకు ఏం తెలీయదని అక్కడ అయితే ఇంకా తిండి అస్సలు బాగుండదండి ఏం తినలేము మనం మ క్కడ తమిళనాడు అంటేనే చానా ఇదిగా ఉంటదండి ఫుడ్ అసలు
అవునవునండి
రూమ్ లో చెకిన్ అయినాం అండి రూమ్ లో చెకిన్ అయ్యేసి మేము ఇంకా కొంచెం స్నానాలు అన్ని చేేసేసి గిరి ప్రదర్శన స్టార్ట్ చేసినామండి చేసిన వెంటనే అయితే మేం ఫ్రెండ్స్ తో వెళ్ళాం అండి ఫోటోలు ఫోటోలు ఫోటోలు అని ఫోటోలకే ఒక మూడు గంటలు నాలుగు గంటలు కేటాయి ఇచ్చేసినారండి
ఓకే
ఫోటోలు తీసుకొని ఇంకా దారంతా నడిచే కొద్దీ మనకి తినుబండాలు అన్నీ ఉంటాయండి బాగా మామిడికాయలు బొరుగులు జ్యూసులు ఏం కావాలంటే అవి తినొచ్చు తినుకుం టనే ఉన్నామండి మేము ఇంత తొందరగా గిరిప్రదర్శన ఫినిష్ చేశామంటే ఒక మూడు గంటల్లో అయిపోయిందండి. ఆ ఒక పది పది నిమిషాలకు ఒక కిలోమీటర్ నడిచేసినామండి బాగా మోక్ష మార్గం కూడా బాగా అయిపోయిందండి. అద్దగంటకే బాగా దూరేసినాము ఇంకా మీకొటి తెలుసా అండి మోక్ష మార్గంలో ఎవరు మనల్ని బయటికి లాగగూడదండి అంటాండి మనమే బయటికి వచ్చేసేయాలంట అప్పుడే మనకు మోక్షం అంత కలుగుతుందంట ఎంత కష్టమైనా సరే మనంత మనమే బయటికి రావడానికి ప్రయత్నించాలంట అండి అవునండి అట్లా చేస్తేనే మంచి మోక్షం వస్తదండి మనకు గూడా అయినా అరుణాచలం అనేది చాలా మంచి ప్రదేశం అండి అందరు ఖచ్చితంగా వెళ్లాల్సిన ప్రదేశం అసలు ఆ దేవుడు ఆజ్ఞ లేని మనం అక్కడికి వెళ్ళలేమండి అ
అవునండి
అవునండి అసలు ఆ పిలుపు రావడాని కోసం ఎన్ని రోజులు వెయిట్ చేస్తవానో మనకి ఆ పిలుపు వచ్చిందని మనం అదృష్టంగా భావించి
ఆ ఆ మనం చాలా అదృష్టం చేసుకున్నాం కాబట్టి
వెళ్ళామండి లేకపోతే అసలు ఎన్ని రోజులు ప్రయత్నించినా కూడా వెళ్ళలేరండి కొంతమంది
అవును అవును మీరు ఎప్పుడైనా అహోబిలంకి వెళ్ళారా అండి.
అందరు చెప్తున్నారు వెళ్ళాలని వెళ్ళమనేసి ఈసారి ఖచ్చితంగా వెళ్తానండి ఆ ఒకసారి చెప్పండి నేను కూడా త్వరలోనే విజిట్ అయితానండి.
ఆ అండి ఆ అహోబిలంలో నర్సింహస్వామి అని ఉంటాడండి చానా పవర్ఫుల్ ఫుల్లు నువ్వు ఏదైనా కోరిక కోరుకున్నా అట్లనే జరుగుతాది బాగా అక్కడ రెండు అహోబిలంలు ఉంటాయండి దిగువ ఎగువ అని చెప్పి మనం ఆ ఆ ఇక్కడ నుంచి మనకి ఏ వస్తదండి ఒక రెండు వందల కిలోమీటర్లు అట్లా
అవునండి
ఆ ఈ ఎప్పుడైతే మనం ఆ ఇక్కడ ఇక్కడ వచ్చేసి దిగువ హెబ్లలో వచ్చేసి రూమ్స్ అన్ని ఉంటాయండి అక్కడ స్టే చేయడానికి రూమ్స్ ఒకటే ఉంటాయిడి రూమ్స్ హోటల్స్ నెట్వర్క్ బాగా వ స్తుందండి అక్కడ మళ్ళీ పైన ఎగువ అహోబ్లం క వెళ్తే అస్సలు నట్ వర్క్ జీరో అండి నువ్వు అసలు ఫోన్లు తీసుకెళ్నా వేస్ట్ నెట్వర్క్ అస్సలు రాదండి అక్కడ ఫోన్ లు అసలు అంటే ఫోటో కూడా ఎత్తనియ్యారండి ఆ ఫోటోస్ తీసు కోదు ఆ పైన వచ్చేసి ఈ తొమ్మిది మంది ఉన్నారండి నరసింహస్వామి లు అక్కడ ఉకు అన్ని ఉన్నారండి డి
అవునండి
సోమ్మ మని ఒక ఉంటుందండి అక్కడికి వెళ్ళాలంటే చాలా ధైర్యం ఉండాలండి నీకు అంటే ఇప్పుడు ఇలా కాళ్ళు జారిన కూడాడ వెక్కే చోట కాల్ జారిన కూడా కింద లోయ్ లో పడిపోతారండి అసలు ఇంకా అస్సలు ఆ ఇంకా మనం లేము అనుకోవాలండి కాలు జారితే అలాంటి పరిస్థితిలో కూడా ఈ ఇప్పుడు కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారండి అక్కడికి అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలా అదృష్టవంతులుండి ఏం కో లు జరుకున్నా అంటే జరుగుతాయండి చానా ఆ రీసెంట్ మేం నేను ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళానండి కూసమ్మ కి ఇంక అంతే మళ్ళీ అప్పటి నుంచి వెళ్ళలేదు
ఆ
ఆ ఇంకా పామ్లెట్ అయ అని ఒకరు ఉన్న ఉన్నారండి అక్కడ యాప్లు అన్ని కోసుకొని తింటారండి అన్ని తెచ్చుకొని అక్కడ కోసుకొని అది బాగా దూరమండి ఫ ఆ ఓన్లీ పామ్లెట్ అయ్యానయో అనే చోట ఒక్కటే చేస్తానండి అది ఒక స్వామి అంటే ఆ నరసింహ స్వామి అదొక టైప్ అనమాట అండి ఆ
ఆ అండి
ఆ అక్కడ ఒకటే అట్లా చేస్తారండి మళ్ళీ దర్శనం అయితే బాగా తొందరగా అయిపోతుంది అండి ఒకటి రెండు గంటలలోనే
అవునండి
ఉంటుందండి అప్పుడయితే దర్శనం చాలా సేపు అవుతుందండి అందరు వస్తు సారు మామూలు టైమ్ లో అయితే వన్ హవర్ లో అయిపోతుంది స్వాతి అట్లుంటే మూడు నాలుగు గంటలు పడుతదండి జర్నీ అంటే దర్శనం వ
అవునండి
ఆ మీరు ఎప్పుడైనా విజిట్ చేయలేదా అండి మీరు ఇంకా
లేదండి వెళ్ళాలండి
ఆ పక్కా విజిట్ చేయండి చాలా బాగుంటుందండి ఆ
ఐడియా లేదండి నాకు అక్కడంతా
ఓకే ఆ అక్కడ ఇంకా చాలా చాల చనా మంది పూజారులు ఉంటారండి అసలు
ఆ అండి
ఆ అందరూ వయసులో ఉన్నవాళ్ళు అందరు ఉంటారండి స్వామి సేవకు వెళ్ళింటారు ఇంక అక్కడే అంకితం అవుతారు ఆ స్వామి ఎట్లంటే అసలు ఫారెస్ట్ లో ఉన్నాడండి తొమ్మిది మంది చుట్టూ ఏ అంటే ఒకోరు ఒకరు చోటు ఉన్నారండి వెళ్ళాలంటే ఫారెస్ ట్లో వెళ్ళాలండి చానా అంటే జాగ్రత్తగా వెళ్ళాలి పాములు ఇట్లాంటివన్నీ ఉంటాయి అ కడంతా
అవునండి
ఆ పుల్లిలు పాములు అవన్నీ ఉంటాయండి ఫారెస్ట్లలో ఈ స్వాతికి అయితే అందరూ తొమ్మిది తిరుగుతారండి ఓపికున్న వాళ్ళు తొమ్మిది తిరుగితే తొమ్మిది దేవుళ్ళని చాలనా అదృష్టం వచ్చినట్ ట్టండి మనకి
ఆ ఈసారి ఖచ్చితంగా వెళ్తానండి నేను
ఆ వెళ్ళండి చానా బాంటాది
ఆ అండి
ఆ అక్కడ ఈ దిగువ అక్కడ వచ్చేసి రూమ్స్ ఉంటయి చూడండి
ఆ అండి సరే అండి వెళ్తాను లేండి ఖచ్చితంగా వెళ్తానండి సరే అండి మరి ఆ బాయ్ అండి
ఆహ